హలో హాయ్
నువ్వు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటావు
మేము ఇల్లుంతా శుభ్రం చేసుకొని ఆ ఆ పూల దండలు తెచ్చుకు పూలు తెచ్చుకుంటాము చామంతి పూలు కుట్టుకొని గడపకి వేస్తాము తర్వాత తో తోర తోరణాకులు వేస్తాము తర్వాత దేవుడికి నై నైవేద్యం ప్రిపేర్ చేస్తాము మీరేం చేస్తారు సంక్రాంతికి
ఉ సంక్రాంతి ముందు రోజు మూడు రోజలు పుద పండగ కను రోజునంతా ఇళ్ళంత శుభ్రం చేసు కొని బయట కల్లాపు చల్లుకొని బయట ముగ్గులు వేసి దానికి రంగులు నింపుకుంటాము సొ డే ఆరు పొంగలి ముందు నైట్ మా ఇండ్ల చుట్టుపక్కలంతా నేనే ముగ్గులు వేస్తాను అందువల్ల అందరి ముగ్గులు వేయడానికి నైట్ లెవెన్ ట్వల్వ్ అవుతుంది కలర్స్ నింపి పడుకునే లోపు అందుకు మా ఇంటి ముందర పొద్దున్న పొంగల్ నాడు ఉదయానె లేచి ముగ్గు వేసి కలర్స్ నింపుకొని మా ఇంటికి తోరణాలు కట్టి స్నానాలు చేసి నువ్వు నువ్వులు ఉంటాయిగా నువ్వులు వేనిపళ్ళు తీసుకొని స్నానం చేసే ముందర తలపైన వేసుకుంటాను దాని భయంగా మా ఇంటి ముందర తోరణాలు కట్టి స్నానం చేసాక గుమ్మడికాయ తెచ్చి ఇంట్లో ఇంటి నడి మధ్యన కొట్టు కొంటాము దేవుని కి నైవేద్యం చె చేసుకుని పూజ చేసుకుంటాము ఇక మల్లగ సంక్రాంతి నాడు స్వీట్ చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటాం కనుమనాడు చికెన్ చేసుకుంటాం మా ఊర్లో రంగు ముగ్గుల పోటీలు అలా ఇలా పెడతారు మేం సర్ది దాగా అలా వెళ్ళి చూసేస్తాం మీకీ మీకు మీ ఊరిలో ఎద్దులు పందాలు అలా పెడతారా
ఆ పెడతారు
మీరు ఎప్పుడైనా పాల్గొన్నర అ దాంట్లో
ఆహా లేదు పాల్ గోనలేదు
మీ అక్క వాళ్ళు మీరు ఎవరైనా అట్లా ముగ్గులు పోటీలో పాల్ గో అవల చిన్న మీ వయసులో చిన్న వయసులో కానీ
ఆహా లేదు
నీకి గేమ్స్ అంటే ఏమి ఇస్ టమ్
శటిల్
ఎలా ఆడతారు దీన్ని
కాక్ని సర్వీస్ చేయాలి అది ఫస్ట్ కింద పడుకోకుండా ఆడడం నేర్చుకోవాలి
ఎంత మంది ఆడ్ డ్తరుడంట్లో
టూ మెంబెర్స్
టూ ఆర్ ఫోర్ మెంబర్స్ ఆడచ్ చ్చు అనుకుంటాను నాకు తెలిసినంతవరకు
ఆ
ఆ ఫోర్ మెంబెర్స్ అయితే ఫోర్ బాక్సెస్ తీసుకొని ఆడుతూ ఉంటారు నేను చూసే వరకు కొంత మంది టూ మెంబెర్స్ ఆడుతూ ఉంటారు
ఆ
హుమ్
మీ ఇంటి చుట్టూ ప్రకృతి ఎలా ఉంటుంది
మా ఇంటి చుట్టూ చాలా అందంగా ఉంటు ఉంటుంది ఎండు చెట్టు చెట్టి చెట్లు ఉంటాయి పళ్ల చెట్లు పూల చెట్లు టెంకాయ చెట్లు అన్ని అట్లా ఇంటి చుట్టూ నాటు న్నాం మా ఇంటికి వాతావరణం చాలా బాగుంటుంది మీ ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉ
మా ఇంటి చుట్టు ఆ చెట్లు ఉంటాయి పూల చెట్లు మామిడి చెట్లు గాని ఉంటాయి తర్వాత పక్షులు వెళతుంటాయి గ్రీ అలా ఉంటుంది
మీకు పల్లెటూరు అంటె ఇష్టమా టౌన్ అంటే ఇష్టమా
పల్లెటారు అంటేనే ఇష్టం
ఎందుకండి
ఊర్లో ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు ఆ అప్పుడప్పుడు పొలాలకు వెళ్ళొచ్చు పొలాల్లో పనులు చేసుకోవచ్చు టౌన్ లో ఆ టౌన్ లో ఎట్లా బతుకుతాం
అదే కరెక్ట్ అయితే పల్లెటూరులో బతకడం వల్ల ఎలాఅంటే మంచి ప్రకృతి ఉంటుంది మంచి గాలి ఉంటుంది మంచి ఫుడ్ దొరుకుతుంది అనేసి హ్మ్ మనకి కావాల్సిన వస్తువులు మనమే పండించుకోవచ్చు మనమే తినవచ్చు అది మనం పండించుకోవాలం అదైతే కరెక్ట్ అండి ఏం తెచ్చుకోలే మరి అ అన్ని డబ్బులు పెట్టు కొనాల్సిందే ఆడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది ట్టడు
హ్మ్
నాకు కూడా పల్లెటూరు అంటే చాలా ఇష్టం మాదిగూడ పల్లెటూరే మేము పంట పండించుకుంటూ వ్యవసాయం చేసుకు కొండ ఉంటాము మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా
ఆ వెళ్ళాము పొలాల్లోకి
పొలంలో కి మీరు ఏమి వేస్తారండి
మొక్కజొన్న కంకులు పత్తి
హ్మ్ మేము అంతే అండి మాకు జొన్న లేదా పత్తి వేరు శనగలా పంటలు బాగా పండి మీకు రోజు ఏం పని చేస్త ఉంటారండి మీరు రోజువారి పనులు ఏంటి మరి
ఏముంది ఇంట్లో పన్లు చూసుకోవడం బండలు తుడచడం సామాన్లు కడగడం వంట చేయడం
మార్నింగ్ కాస్ కాలేజీ వెళ్ళిన తర్వాత మీరు మార్నింగ్ కాలేజ్ పోకముందు ఇవన్నీ చేసేసుకొని వెళ్ళిపోతారు కదా కాలేజ్ కి అమ్మకు సాయం చేస్తారు సరే కదా ఉ
మీరు ఎలా చే ఎట్లా చేస్తారు.
ఆమె ఏమి చేయలే. లే రోజు డైలీ లే మార్నింగ్ లేచెసి ఇంటి పనులంతా చక్కగా చేసేసి. అమ్మకు కొద్దిగా సాహయం చేసేసి. అమ్మమ్మ క్యారికి- బ్రేక్ పాస్ట్, లంచ్. ప్రిపేర్ చేసేసి మాకు క్యారీ కట్టేసి. మేము కాలేజ్కి. వెళ్ళిపోతాము. ఇంటికి వచ్చినాక. అమ్మకు కొద్ది సహాయం చేస్తా మావి ఏమైనా ఉంటే రాసుకొని, చదువుకొని నైట్ డిన్నర్ చేసి. ఫ్యామిలీతొ చాలా హ్యాపీగా. ఎంజాయి చేసి మీరు తిరుపతికి. ఎల్లరా ఎప్పుడన్నా వెళ్లారా.
ఆ వెళ్ళాము.
ఎలా ఉంటుందండి. అక్కడ వ్యూ
అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. గ్రీనరీ
ఆ నేను కూడా వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను. అక్కడ అలిపిరి మెట్లు అలిపిరి ఎక్కి వెళ్లాలి. పిరి బస్ లో పోయిమ్ దేవుని డైరెక్ట్ దర్శనం చేసేవారు. ఫ్రీ దర్శనం అంటా. ఉంటాయి. మెట్ల మీద వెళ్ళా వాళ్లు మెట్ల మీద. చాలా బాగుంటుంది. తిరు పది చూడాల్సిన ప్రదేశం. ఇదెనండి తిరుపతి. ఆయన మనకి రియల్ గా కనిపించినట్టుగానే కనపడుతూ ఉంటాడు. కదా అండి.
ఉ
మీకు ఇష్టమైనా వం వంటలు ఏంటండీ.
దోశా, చెట్నీ
ఎలా చేస్తారు. చెప్పగలరా కొద్ది గా
ఆ ఫస్ట్ బియ్యము కంది బ్యాళ్ళు వేసుకొని ఓవర్ నైట్ అంతా సుక్ చేసుకోవాలి.
హ్మ్
తర్వాత మిక్సీలో వేసి ఆ ఆడియాలి
తర్వాత దాన్ని ఒకరో ఓవర్ నైట్ ఉన్నిన తర్వాత పొద్దున వేసుకోవాలి
మిక్సీకి వేసేసుకొని అది కొద్దిగా పుల్పేక్కాలి కదండి పుల్ పెక్కాక మళ్ళీ ఆ దోశ వేస్ కుంటే సరిపోతుంది కదా ఆఫ్
ఆ
ఆ నా కిష్ స్టమైన ఫుడ్స్ ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా అమ్మ బాగా చేస్తుంది మేము బాగా తిండి పెడతాం అని చేస్
మ్ మీరు ఎలా చేస్తారు.
మేము ఎగ్ కర్రీ మామూల్గా చేస్తాం ఆనియన్స్ కట్ చేసేసి టమాటాలు కట్ చేసి ఆహ పాన్ తీస్కో ప్యాన్లో ఆయిల్ ఏసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి టమ టా ఆనియన్స్ నాగ మగ్ చ్చుకున్న తర్వాత ఇంత ఉప్పు, కారం వేసేసి ఎగ్ పలగొట్ ట్టేసి అది బాగా ఫ్రై అయి పోయాక కొద్దిగా ధనియాల పొడి అన్నీ ఏసేసి ఇలా చేసుకుంటాము నాకు చాలా ఇష్టమ అండి కర్రీ ఎ కర్రీ విత్ చపాతి అంటే చాలా ఇష్టం ఇంకా ఏమేం ఆడుతూ ఉంటారు గేమ్స్ మీరు
ఖోఖో, కబడ్డీ, వాలీబల్, ఫుట్బల్, షటిల్
మీకు ఇష్టమైన స్వీట్స్ అంటే ఏంటండి ఏమింటంటే ఇష్టంమండి
గులాబ్జామ్
గులాబ్ జామ్
ఆ మైసూర్ పాకు జిలేబీ మీకు ఇష్టమైన స్వీట్స్ చెప్
నాకు ఇష్టమైన స్వీట్స్ అంటే నేను ఆల్మోస్ట్ అన్నీ తింటానండి. ఇవన్నీ పేర్లు పెట్టుకోను కానీ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ దాంలో చాలా ఇష్టమైన స్వీట్ అంటే గులాబ్ జామ్ అండ్ సోంపాపుడి, మైసూర్ పాక్ ఇంకా నేను దాంట్లో ఇష్టంగా చేసుకునేది ఇంట్లో అంటే గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చేసుకో అంగిట్లో తెచ్చేసేసి ఆ పిండి పోసేసుకోని వాటర్ అన్ని ఎసేసి అంతా ఆయిల్ ఎసేసి అంతా కలిపేసు కోనీ మిక్స్ చేసుకుంటాను. దాన్ని రౌండ్స్ మార్చేసేసుకొని ఆయిల్ వేడివేడి కాలుతున్న ఆయిల్లో వేసుకుంటానండి. ఇట్లా చేసేసుకొని తినేస్తారు ఇంద సూప్ లేగేసేసిసి తిండాలండి. శుగర్శు గుడ్ లక్ మీరుచేయ్ మీకు ఏవైనా చేసుకొని తింటారా ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఏం చేసుకుంటారండి.
నేను కూడా గులాబ్ జామే చేసుకుంటా
గులాబ్ జామ్ చాలా మందికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్ ఇష్టం అనుకుంట కదండి.
అవును.
స్పైసీ దాంట్లో ఏమన్న టేస్ట్ ఉన్నదా
ఏ మిచ్చర్
మిచ్చే తయారు చేసుకుని వెళ మీరు లేదా కొనుకొచ్చుకున్నార
కొనుక్కోనొస్తా
నేనైతే ఎంజాయ్ చేసుకుంటాన నేను నమ్మాగీ శనగపిండి అవైలబుల్ న్ శనగపిండి ఇంత ఉప్పు కారం పసుపు వేసి వేసేది పిండి బాగ్ గట్టిగా తీసేసుకొని ఆ కారాలు తిప్పేది పావు ఉంటుంది ఆ పావులేకేసేసి వేడి వేడి ఆయిల్లో వేసి చేసుకుంటాను ఇంకా మీకు ఇష్టమైన ఆల్మోస్ట్ నేన్ బయట ఫుడ్ అయితే బైట తెచ్చుకోను ఇంట్లో చేసుకోని తినడానికి ప్రయారిటీ ఇస్తాను మీరు ఇంటి నుండి తెచ్చుకు ట్రూ బయటేనా ఎక్కువగా
కొన్నిసార్లు ఎక్కువ అంటే ఇంట్లోనే చేసుకుంటా బయట ఎప్పుడో ఒకసారి బయటకెళ్తా
అవునా నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గరే చేసుకుంటాను ఫుడ్స్ ఇంట్లో ఫుడ్ అని బయట ఎక్కువగా తిన్నాను మీరు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా బయట తింటారు ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్తారా
ఒక్కొక్కసారి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాం ఒకసారి ఆడే తినేస్తాం
సరే అండి ఓకే బాయ్ అండి
హ్మ్మ్